అబ్బా మనం ఈరోజు వాతా ఏం లేవు వాతావరణాల గురించి మాట్లాడుకోవాలా అంతే
వాతావరణం గురించా హా చెప్పండి
మన వాతావరణం చూశాను కదా చాలా దారుణంగా ఉన్నాయి ఈ మధ్య
ము ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా అందుకని ఆ ప్రకృతి వైపరీత్యాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట
ప్రకృతి వైపరీత్యాలు స్టార్ట్ అవుతాయ
చాలా గాలులు సుడిగాలులు వస్తూ ఉంటాయి అనమాట
అవును వస్తూ ఉంటాయి అది గాని కరెక్టే కానీ నే అనేది ఆ వాతా ఆ వాతావరణాలు కాదు నే అనే వాతావరణాలు ఎండ ఎండా ఎండ కాలంలో వానలు పడడం వానాకాలంలో ఎండలు కాయటం
ఆ అదే ప్రకృతి వైపరీత్యాలు అంటే నిజమే నిజమే మీరు చెప్పింది ఇలా కాకపోతే ఎండాకాలంలో వర్షాలు పడ్డం ఏంటో మేగాాలన్ని కమ్ముకొని
అదే అదే ఎందుకు పడుతున్నాయి అలా అనేది ఈ రోజు మేము మాట్లాడుదాం అనుకుంటున్నాం
నిజమే మీరు చెప్పింది కరెక్టే
ఎందుకు పడుతున్నాయి అంటారు అలా
ఎందుకంటే కొంతమంది సైంటిస్ట్లు ఏదో చేస్తున్నారంట ఎక్స్పరిమెంట్లు అవి నిజమైన వర్షాలు కావట
అలా కాదు అసలు అలా ఎందుకు పడుతున్నాయని కదా వర్షాలు వాతావరణ కాలుష్యం వల్ల పడుతున్నాయి అలా
అది కూడా ఒక రీజనే కానీ ఇది కూడా సోషల్ మీడియా లో టాక్ వచ్చిందండి అండి అందుకనే ఇది కూడా మేబి ఒక రీజన్ అయిండొచ్చు అని చెప్తున్నా
అయిండొచ్చు కాకపోతే వాతావరణం అలా కావడానికి కారణం ఒక మా ఒక సైడ్ చూసుకుంటే మనమే దానికి కారణం
నిజమా
అవునవును ఎందుకంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం చేసే పనులు ల వల్ల వాతావరణం కాలుష్యంమయిపోతూ ఉంటుంది
అవును
చాలా వరకు ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి బండ్లు వాడతాం ఇంకా చాలా పనులు చేస్తా ఉంటాం ప్లాస్టిక్ వాడతాం ఆ చెత్తనంతా మనం అక్కడే పడేస్తాం దాని వల్ల భూమి కాలుష్యం అవుతది భూమి కాలుష్య అయితే పంట సరిగ్గా పండదు పంట పండకపోతే ఆరోగ్యం చెడిపోతుంది
నిజమే మీరు చెప్పింది ఇది అంతా కరెక్టే ఆరోగ్యాలు చెడిపోతేనేమో హాస్పిటల్స్
హాస్పిటల్కి వెళ్తేనేమో బిల్లులు వేలు వేలు అవుతాయి
వెళ్ళు వెళ్ళు తర్వాత మంచిగా ఉందా అంటే అది కొన్ని చోట్లే ఉంది అన్ని చోట్ల లేదు
కొన్ని చోట్ల కాదుా అసలు ఎక్కడా లేదు కదా వాతావరణం ఎక్కడ బాంది
వాతావరణం గురించి కాదు హాస్పిటల్ ఫెసిలిటీ
ఓకే హాస్పిటల్ క వెళ్ళడం ఎందుకు ఫస్ట్ మనం బాగుంటే సరిపోతుంది కదా హాస్పిటల్ వె వెల్లడమెందుకు
అలాంటప్పుడు మనం మంచిగా చెట్లను పెంచి ప్లాస్టిక్ ని నివారించాలి
ప్లాస్టిక్ నివారించాలంటే అది చాలా కష్టం కదా మనం ఎందుకంటే పొద్దున్న లేచి చిన్నప్పటి నుంచి ప్లాస్టిక్ వస్తువులనే వాడుతాం
మీరూ ఈ మధ్యది విన్నారా పేపర్ల నోట్ల నుంచి ఫారిన్ కంట్రీస్ లోలగా ప్లాస్టిక్ నోట్లోకి మారుద్దామని చూస్తున్నారు
అవునవును నేను విన్నాను ఇంకోకటి కూడా జరుగుతుంది కదా ఈ మధ్య ఈ మధ్య ఢిల్లీలో ఏమైందంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట పరిశోధన ఆ పరిశోధనలో ఏమని తెలిందంటే నెక్స్ట్ అంటే రాబోయే వందేళ్లలో ఇలాంటి ఉంటే చెట్లు అనేటివి అంతరించిపోతాయంట
అవును అ చెట్లన్నీ అంతరించిపోయి మొత్తం కాలుష్యం ఎక్కువైపోయి మనం ఆక్సి ఆక్సిజన్ సిలిండర్లు కూడా భుజాన వేసుకొని తిరగాల్సి వస్తుంది
కాకపోతే వాళ్ళు దానికి అప్పుడే నివారణకు కనిపెట్టారు అది ఏదో ఒక డివైస్ ఉందన్నమాట ఒక ముప్పై ఐదు చెట్లని అంటే ముప్పై ఐదు చెట్లలా అది పనిచేస్తుందంట అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తం ఇస్తూదంట
ఇస్తుంది కరెక్టే కానీ అలాంటి డివైస్లు కొనాలంటే మనకి చాలా కట్ ఖర్చ అవుతుంది అద అయితే ఫ్రీగా అయితే దొరకదు కదా
లేదు లేదు ఫ్రీగానే దొరికిద్దది ఆల్రెడీ వాటిని ఇన్స్టా అక్కడ నిర్మించారు కదా అక్కడ ఢిల్లీలో ఉంది, చండీఘర్ లో ఉన్నాయి, అక్కడ మాలుగా అక్కడ వాతావరణం కాలుష్ గా ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని అవి పెట్టారు అన్నమాట ఇప్పుడు
సరే డివైసులతో పనిపెడు తారు కానీ నాచురల్ గా ఉండే విషయాన్ని ఎందుకు వీళ్ళు ఇలా ప్రజలంతా నాశనం చేస్తున్నారు
ఎందుకంటే అవి చక్ ఆ ప్రదేశాల అన్నీ చాలా రద్దీగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అక్కడ పొద్దున్న లేచినప్పుడు నుంచి వాహనాలు వాడుతూనే ఉంటారు.
ఆ
అక్కడ వాహనాలు వాడం వల్ల ఏమైతుందంటే కాలుష్యతం ఎక్కువైపోతుంది కాబట్టి అందుకని చెప్పేసి అక్కడ చెట్లు కూడా అంతగా అంటే అంత కాలుష్యన్ని ఆ చెట్లు కూని నివారించలేవు
ఈ సమయం లో చెప్
కాబట్టే అందుకు ఈ య ఇలా ఇట్లా ఆర్టిఫిషియల్ గా దాన్ని తయారు చేశారనమాట
ఇది కూడా మంచి పద్ధతే రాను రాను రోజులకి ఇది కూడా ఒక మంచి ఉపాయమే ఈ డివైస్ కూడా పనిచేయని రోజులు వచ్చేస్తే సమస్య మరింత పెద్దదవుతుంది‌.
ఈ డివైస్ ఒ మళ్ళీ అంతగా తెచ్చుకోరని నా నమ్మకం ఎందుకంటే ప్రజలు ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయరనేది నా నమ్మకం
కానీ ఈ మధ్య ప్రజలు ఎక్కడున్నారు‌.
కానీ ప్రెజల్ ఎలాంటి వాళ్ళంటే ఫస్ట్ దాన్ని అనుభవిస్తే కానీ వాళ్ళకి తెలియదు అనమాట
ఇంచమెస్ ఇంచమే
ఒకసారి అనుభవిచ్చారనుకో ఆ తర్వాత వాళ్ళకే అర్థమయిపోతుంది ఇలా చేయకూడదని అప్పుడు వాళ్ళకంతట వాళ్ళే చెట్లను కాపాడుకుంటారు.
మీరు చెప్పింది నిజమే
కాబట్టి మనం చేయాల్సిందేం లేదు. మనం చెట్లను చంపకుండా ఉంటే చాలు
అవే మనల్ని రక్షిస్తయ్
ఊ ఎందుకంటే ఇప్పుడు చెట్లు ఇప్పుడు మనము కొంతమంది అంటారు చెట్లు కూడ్చండి ఆని అంతెందుకు మన గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు చెట్లు పూడుస్తుంటుంది కదా
అవును మోదీ గారు కూడా
అదే బూడుస్తా ఉంటారు కదా అందుకు అలా అలా బూడ్చడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టే బూడుస్తారు కానీ బూడిచిన తర్వాత ఏం చేస్తారు నీళ్ళు పోస్త రాంటే నీళ్ళు పోయరు మళ్ళ పూడ్సేం లాభం సచ్చిపోతాయి కదా మళ్ళీ అవి.
బోడ్ చేసారు ఇంకా వాటిని పెంచడం వాని అది ఈ చెట్లను ఇంకా పట్టించుకోపో పట్టించుకోకపోవడం ఇలాగ అయిపోయి చెట్లన్నీ మొక్కలుగానే భూమిలో కలిసిపోతాయ్
అదే ఇప్పుడు మనిషి అన్నం తినకుండా బతుకుతాడా నీళ్ళు దాక్కండా బతుకుతాడా అలానే చెట్లు గూడా గదా అవి నీళ్ళు లేకుంటే బతకలేవు
చెట్లను కనీ పెంచినట్టు కంటాము అంతే తర్వాత దానికి ఫుడ్ ఇస్తేనే అది బతుకుతుంది
ఉమ్ అలానే అంతే గదా ఇప్పుడు మనమే కాపాడుకోవాలి వాటిని కాబట్టి అందరూ ఇప్పుడు అ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు సంస్థలు చాలా సంస్ స్థలున్నాయి చెట్లను కాపాడానికి
అవునండి
అందుకే వాళ్ళందరూ ఎందుకున్నారంటే ఎందుకంటే వాళ్ళకి తెలుసు చెట్లు చచ్చి పోతే మనిషి అనే వాడు బతకలేడని
అది కొంతమందికి మాత్రమే తెలుసుకున్నారు ఇంకా చాలా ప్రజలలో మార్పు రావాలి
అవును రావాలి కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు ఈ వాళ్ళ ఎందుకు ఇలా చేస్తు న్నారో అని అనుకుంటారు తప్పక వాళ్ళు ఎందుకు ఇలా చేయడం వల్ల అసలు అసలు మనకేం వస్తుందని ఎవరు ఆలోచించరు మనకు ఎందుకులే మన కెందుకది అని గమ్ముగుంటారు అన్నమాట అందరు కాబట్టి అందు కలా అయిపోయిందన్నమాట వాతావరణం చూసుకుంటే చాలా వరకు ఇప్పుడు వాతావరణం అనేది బాగుండట్లేదు ఎందుకంటే ఎండాకాలంలో వానలు వానా కాలంలో ఎండలు అసలు అసలు అది అర్ధమే కావట్లేదు అసలు మొన్నటికి మొన్న కడపలో ఎంత నలభై ఐదు డిగ్రీలు నమోదయిందంట ఎండ ఇంకా దీని వల్ల ఎలా జరుగుతుంది జెప్పండి మీరే
దేని వల్ల
అదే ఎండ ఎండ ఇంత పెరిగిపోతే మనిషనే వాడు బతగలుగుతాడా
అస్సలు బ్రతకలేడండి
కదా అందుకే అందుకే కొంచం మంచిగా చేయాలన్నమాట అన్ని ఏ ఏ పని జేసినా గానీ మనకేం లాభం వస్తుంది గాదు చుట్టూ ఉండేటికి నాశనం అవుతాయో లేదా ఆలోచించి చేయాలి కాబట్టి అన్నిటిని ఆలోచిస్తే మనిషి అనేవాడు బతుకుతాడు
నిజమే మీరు చెప్పింది
అవును నేన్ చెప్పేది నిజమే మీ మీర్ చెప్పండి
మనిషనేవాడు ఆలోచిస్తే
చెప్పండి చెప్పండి
మనిషి అనేవాడు ఆలోచిస్తే చెట్లు బ్రతుకుతాయ్ మనము బ్రతుకుతాం
కథ మనిషిని అలాడిచ్చే ఏమైనా చేయగలుగుతాడు
అల చేయగలదు ఏమనా సాధించగలడు లేకపోతే బు ప్రపంచంలో నాశనం అయిపోతుంది
- సరే లేండయితే
సరే అండి
మ్